హాయ్ అండి
ఆ హాయండి బాగున్నారా
బాగున్నం మీరెలా ఉన్నారు
మేం బాగున్నాం
ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు ఇగొ ఇప్పుడే పనిజేసి ఆ ఇంకి బిస్కెట్ల దండనే జేస్ మీకు
లేదండి
ఆ అయి చిన్నాగ్ చిన్న గుంటారు పిల్లగాండ్లు అయితే బిస్కిట్ల బి స్కిట్లు దండ ఇట్లేమనకుచ్చి వాళ్ళ మెడల్ యేస్తరన్నట్టు ఉగాది పండుగ రోజు
అవును ఉగాది పండుగ రోజా
ఆ
ఇప్పుడే జేస్తున్నారా అది
తో
ఇంకా ఉగాదికి టైముంది గదండి
ఆహా అవునవును మల టైం దొరుక్తదో దొరుకదో అని చేసి ఉంచ్
ఆ కానీ అప్పటిదాకా కరావుగావా బిస్కిట్స్ అవి
ఆ కావు కావు అట్లనే ప్లాస్టిక్ల కట్టుంచుతే అయిపోతది
అవునా బిస్కెట్స్ అవెట్ల చేస్తారు?
ఈనా షాప్నుంచి తెచ్చిండన్నట్టినా
అవునా షాప్వేనా ఓకే ఓకే అవి మెత్తగైపోతయ్ గదా ఇట్ల తీసుంటే బాక్స్ లో వెట్టుంచుతరా.
ఆ బాక్స్ లో బెట్టి ఉంచుతా నేను. ఇగా దండకుచ్చి ఉన్చుతా ఇగ టైమ్ మీదంటే ఇగ టైం దొరకకదు ఆ రోజు పండుగ పని చాలా ఉంటది
అవును పని చేస్తేనే టైం అయిపోతా ఉంటది
అవును అందుకే ముందే ప్రిపేర్ చేసి ఉంచితే టైమ్ సేవ్ అవుతదని ఇగ చేసి ఉంచుతున్న అన్నటు
అవునవును మరి ఉగాది షాపింగ్ అయిందా అండి
ఆ లేదు ఇంకా చెయలేదు కో చెయాలిగా చిన్నోళ్ళలకు పెద్ద కొత్త బట్టలు రావాలి ఉంటది
అవును
ఆ చెయ్యాలి చెయలేదు ఇంకా.
మీరు తీసుకుంటారా డ్రెస్సెస్?
ఆ తీసుకుంటారు ఇప్పుడు వస్తే పండుగ కొత్త పండుగు అని తీసుకుంటాన్న కట్టలు శారీస్లు అయగ ఇక్కడైతే కాగజ్ నగర్ లో తీసుకుంటున్నాను. ఇక్కడ సప్నా షాపింగ్ మాల్లా.
అవునా అక్కడ రేట్లు బాగుంటాయి కదా అండి?
ఆ కొన్ని ఒక్కొక్కసారి ఆఫర్స్ పెడతారంట అన్నట్టు.
అవునా
ఆ హహ
అప్పుడు తీసుకుంటారా?
లాస్ట్ మంత్ ఆఫర్స్ ఉండే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండే. అప్ ఇప్పుడు తీసుకున్నాన్నట్టు
నేను కూడా ఎళ్ళిన అప్పుడు కానీ నేమ్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు చూడండి పోస్ట్ సప్నా లేదా
అవును సప్నది నేను కూడా ఎ ఓ వ్ ఎప్పివవ్ ఫేస్బుక్ లో చూసి వెళ్ళాను అన్నట్టు.
అవునా నేను భాగ్యలక్ష్మి వెళ్ళిన అనుకుంటా కాట్ చెడ్స్ పెట్టిండు. ఆ థౌజండ్ రూపీస్ అహ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టిండు. అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కదా అనిపోయితే వాడు అసలు దనే కాస్టే సిక్స్టీన్ హండ్రెడ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్. అక్కడికి ఓయినాంక ఉట్టిగా ఆ కార్డ్ సెట్స్ మనకు నార్మల్ గా బయట త ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లా కూడా దొరుకుతాయి సెవెన్ హండ్రెడ్ లో.
అవున అవును ఇక్కడ సప్నా షాపింగ్ మాల్ లో కూడా సరి అట్లా అలానే చేశారు. ఆ కో వై రూపాలు డ్రెస్ చూతి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ చేశారు. అది హాఫ్ రేట్ లో పడుతుంది అన్నట్టు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే అది రేంజ్ చ తీసుకోవాలి
ఆవును మళ్ళీ డ్రెస్ ఎస్ టూ, త్రీ థౌజండ్లు ఉంటున్నాయి. అంత హెవీ వర్క్ కూడా ఉండలేవు. మినిమల్ డిజైనే ఉ ఉంటాంది డ్రెస్స్ మీద
అవును అవును చాలా కాస్ట్ పెంచి పెంచిస్తన్నారు.
అవును
ఆఫర్ అంటున్నారు గానీ కాస్ట్ అంతే ఇగ బా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పంటలు లేకపోతే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటున్నారు.
అవును
ఇక మనకు రేంజ్ అంతే అయితుది అన్నట్టు నార్మల్ డేస్ లో కొంటే కూడా మనకు అ పడ్తదియన్నట్టు
అవును అదయితే సేమ్ ఏం చేంజ్ లేదు జస్ట్ వాళ్ళు పాం ఏమంటారు ఫేమస్ కావాలన్నట్టు పబ్లిక్ ఆ అట్లో అట్లా వేడుతున్నారు అంతే అందరికి తెల్వాలి షాపు అన్నట్టు.
అవునవును అట్లే ఇగ ఇప్పుడ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ చాలా పెడుతున్నార్. రీల్స్ చేసి
అవును అట్ల అని జెప్పిపోతే మనం మనం బుగ్గ అంటున్నం అడ
అవును అవును అట్లనే అయితున్నదీ
నేనైతే ఆ రోజు మళ్ళా ఆ రోజు కార్డ్ సెట్స్ ఏమన్నా వా అందులో ఆ ఫోర్ ఫైవ్ డిజైన్ చూపించిండు అక్కడికి పోయినాక ఆ ఫోర్ ఫైవ్ డిజైన్స్ మీద్నే ఆఫర్ అని అన్నాడు ఇంకే ఆఫర్ లేదని అన్నాడు మిగితై అన్ని సేమ్ ప్రైజే అట్ల అయిపోయినా వాడు మళ్ళ అవి గూడా కాటన్వి ఓన్లీ పా ప్యాంట్ ఇంకా షేర్టే కాట్ సెట్ దానికే వాడు అంతగా జెప్పిండు మళ్ళ డిజైన్స్ గూడా ఏం లేద్ దాని మీద సింపుల్ గ కాటన్ ది డైలీవేర్ లాగా
ఔనా
అవును ఇంకా ఎక్కడ దీసుకుంటారు షాపింగ్ మాల్ల్లో గాకుండా
ఆహ్ ఇప్పుడు నార్మల్ షాప్లా దీసుకుంటాము లేకా మంచిర్యాళ్ళు వెళ్తే అక్కడ దీసుకుంటాం అన్నట్టు
ఆ మంచిర్యాళ్ళ బాగుంటాయ డ్రెస్సెస్
ఆ మంచిరాళ్ళ క్లాత్ గూడా బాగుంటాయి చాలా రోజులు మంచిగుంటై అన్నట్టు కలర్స్ గింత పోవు మంచిగుంటాయి క్వాలిటీ మంచిగుంటది అక్కడ అన్నట్టు
రేట్స్ ఎట్లుంటాయి అక్కడ
రేట్స్ ఒక్కొకసారి ఆఫర్స్ ఉంటాయి ఇగ మంచిగానే ఉంటాయి ఇక్కడ కన ఇక్కడ్నుంచి కంపేర్ జెస్ అక్కడ బాగుంటాయి అన్నట్టు
అవున్ ఇక్కడ రేట్స్ ఎక్కువున్నాయి క్వాలిటీ గూడా ఏమంత మంచిగా లేదు మళ్ళ డిజైన్స్ గూడా ఏం లేవు
ఆహా అవును సా అట్లనే ఉంది అక్కడ కొంచెం క్వాలిటీ గూడా మంచినే ఉంటదన్నట్టు
మళ్ళ డిజైన్స్ గూడా బోరింగ్ డిజైన్స్ ఉన్నాయి
ఔ ఆ కంటిన్యూ అదే రిపీట్ రిపీట్ అవుతున్నాయి అన్నట్టు
ఆ అందులో ఎక్కువ కలర్స్ లేవ్వు ఎక్కువ మోడల్స్ లెవ్వు
అలానే అయితున్నది ఇప్పుడు
ఇంకా జ్యూలరీ షాపింగ్ చెప్పులు ఇవ్వెక్కడ తీసుకుంటారు మీరు
ఇగో ఇక్కడనే దిసుకుంటున్నాం జ్యువలరీ జ్యులరీ ఒకసారి మంచిర్యాళ్ళ దిసుకుంటాము లేకపోతే ఇక్కడ్నే ఇక్కకోన్ షో షాప్పూన్నది చోటా చోటు అనేది
అవునా
ఆ అక్కడ మార్కెట్ ఏరియాలో ఉంటదన్నట
అది చెప్పుల షాపా
ఆహా కాదు జ్వలరిస్ అన్నటు
ఔన్
అది హోల్సేల్ అన్నట్టు అక్కడ అన్ని వెరైటీ వెరైటీ దొర్ తె అంటగా
అవునా
అక్కడ రొండు రొండు తీసుకున్నా అక్కడ
ఆ ఆన్లైన్ లో ఎప్పుడన్నా కొన్నారా
ఆ ఆన్లైన్ లో కొన్నాను గాని అది అంత క్వాలిటీ రాలేదు అన్నట్టు
అవును
ఆ రిటర్న్ చేషేసాను నేను క్వాలిటీ అంతా బా లేకుండే
ఇవాళ కూడా నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా నైట్ ప్యాంట్స్ క్వాలిటీ చూస్తే అవి ప్యాతల క్లాత్ ఒచ్చింది మొత్తం ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది ఇంగా రిటర్న్ పెట్టాలే
ఆహా చాలా ఆ
త్రీ హండ్రెడ్ కి టూ అని ఇచ్చిండు
హవునా
ఆ తక్కువనే కదా రీసనబుల్ గానే ఉంది కదా అని చూసేసరికి అవి లూస్ అయ అయిపోయినాయి మళ్ళా ఆ క్లాత్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది
మీ ఏ యాప్స్ తోనీ షాపింగ్ చేస్తాఉన్నారు ఫ్లిప్కార్డు అమెజానా మీషో అ
మీషోలనే పెట్టినివాళ అయితే ఎక్కువ మీషోనే
హ చాలా మంది మీషో లోనే చేసేస్తారు అన్నట్టు తక్కువ ప్రైజ్ ఉంటది అని చాలా మంది మీషో లోనే బుక్ చేస్తారు
మింత్రాలో కూడా పెట్టినం మింత్రాలో క్లాత్ బానే ఉన్నది ఇప్పడి దాక అయితే ఏం కా కానీ ఈ మీషోనే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎసిన్ తర్వాత ఖరాబ్ అయితది
అవును అవును మిషోలా క్వాలిటీ మంచి చే బాగుండవు అన్నట్టు
ఫస్ట్ లో మంచిగానే ఉంటది దేచ్చుకున్నప్పుడు ఓకే తర్వాత ఇగ ఎస్తుంటే ఇగ దాని అసల్ రంగు బయటికి ఓస్తాదీ
అవును అట్లానే ఉంటున్నది నేను కూడా కొన్ని తెప్పిచ్చాను అలానే యేల్లినాయి కానీ ఫ్లిప్కార్ట్ లో ఒకటి దేప్పిచ్చాను నేను డ్రెస్సు అది బానే ఎల్లీ ఇంప్రూవ్ కూడా బానే ఉంది అన్నట్టు
ఆ ఫ్లిప్కార్ట్దిి మంచిగానే ఉంటది అంటారు
ఆ అది కొంచెం కాస్ట్ ఉంటది కాని మంచిగ బట్ట క్వాలిటీ గిన మంచిగానేేస్తుంది అన్నట్టు
మ్ మీషో అయితే ఫుల్ల్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి బట్
ఆ చ కాస్ట్ అంటే ఇక్క క్వాలిటీ అస్సలు బాగుండదు ఆ
మళ్ళీ నేను ఒకసారి ఫ్లిప్కార్ట్ లో పెట్టినాను ఆర్డరు కానీ అది డెలవరీ ఏ కాలేదు డెలవరీ అన్నట్టు చూపిస్తుంది వాడేమో నాకు అసలు డెలివరీ ఇవ్వలేదు దు క టూ త్రీ టైమ్స్ కాన్సిల్ అయింది కేం ఫ్లిప్కార్ట్ లో పెట్టలేదు ఇగ ఎక్కువ ఇ మీషో ఐతే వాడు ఆ ఆర్డర్ డెలివరీ మాత్రం కరెక్ట్ గా చేస్తాడు ఒకేల రాకపోయినా టెన్ టైమ్స్ కాల్ చేస్తాడు ఇచ్చేదాకా అదొక్కటి బాగా అనిపిస్తది వీళ్ళ
ఆహా అది కరెక్ట్ ఉంటది మీషోది ఆ తక్కునే ఉం లో చూసిన టూ టైమ్స్ నేను తెప్పిచ్ఛాను
ఎందులో
నా మీషోలా
ఓహో
ఆ నివయా బాడీ లోషన్ గింత బానే ఉంటంది అన్నట్టు ఇగ మనం షాపుల టం అలానే ఉన్నది అన్నట్టు
ప్రోడక్ట్స్ బానే ఉంటాయి కానీ డ్రెస్సెస్ జువెలరీనే
అవును అస్సలు బాగుండయ్ అయి
మ్ చూపిచ్చేదొకటి ఓచ్చేది ఒకటి
అచ్చేది ఒక్కటి ఉంటది హా అవును
సరే అండి ఓకే థ్యాంక్ యూ
ఆ ఆ సరే అండి ఆ స థ్యాంక్ యూ అండి